హలో ఆ వినిపిస్త్ పిస్సుంది ఆ ఇంకా చెప్పాలి మీకు ఏమేమోచ్చు అంటే వంట ఇట్లా అవన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వచ్చా
సారీ నాకు వంటలు చదువుకోలే ఇంకా
ఓన్లీ చదువు చదువు చదువు అం తేనా మీరు ఎంతమంది ను ఒక్కదానివేన
ఆ సింగిల్
ఏ సేమ్ పించ్
అవునా తమ్ముడున్నన్నాడవ్ బాబై కొడుక
ఆ అంటే ఇంటి పక్కన వాళ్ళు
హ్మ్మ్ హ్మ్మ్
మ్మ్ ఒక్కదాన్ ఆ సదే నావక ఒక్కదాన్నే ఒక్కదాన్ని అయినా కూడా వాళ్ళు బాధపడుతుంటే చూడలేక నేను గూడ ఎక్కువ బాధపడుతున్నా ఆ సరిపోది కదా ఏదైనా అని ఆ మనం అనుకుంటేం కద జరిగిపోవాల అన్నట్టుగా ఒకసారి ఇ గట్టిగా అనుకుంటా అయిపోవాలి ఇంకాది
వే తవాదని చూస్తే బాధ అనిపిస్తే
అవును ఇంకోట్ ఎందంటే ఇంకా ఒక్కరమే అయ్యేసరికి వాళ్ళే ప్రపంచంగా వుం కాబట్టి మన కూడా వా వాళ్ళకు మనమే మనం వాళ్ళకి
ఆ అంత హాని ఈ రోజు పోయేంత వరకు ఒక ఐద సార్లు ఫోన్ చేసి నాకు పోయినావా పోయినావా అని
మా డాడీ కూడా అంతే మా అమ్మ కూడా అంతే ఇంతసేపటి దాకా వీడియో కాల్ చేసి మాట్లాడితే అమ్మా నువ్ అంత కష్టపడికే నేను చూడలేకపోతున్నావు తుంది ఏం చేస్తాం ఇగ తప్పదు ఇప్పుడు ఈయాల కష్టగా కనిపించింది రేపు అది చేేంజ్ అయితదేమోన ఒక ఆశ అంతే ఉంటాయి కదా
ఉంటే
మంచి మంచి అంటే ఈ ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఉన్నట్టుగా కాకుండా కొంచం ఎక్కువగా మంచీ మంచీ దారిలో వెళ్ళేట దానికి మనం ఎక్కువ అద్ చేయాలి
ఆ
ఎవర్ అనుకోరు కాని అయినా గుడా మనం చేసి సాధించి చూపియాలన్ ఒక గట్టి నమ్మకంతోనే ఏళ్లల
చేయాల్సిందే ఏదో ఒకటి
అవును ఆ ఎంత మంది ఎన్ని తీర్ల అంటరో ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఎట్లా అంటే ఇంకా ఆ అమ్మాయి ఇంటికే పరిమితం అయిపోవాలి బయటికి వెళ్ళిందంటే చెడిపోతుది అన్నట్టుగా చూసేటోల్లు చాలా మంది ఉన్నారు కానీ అందర్ అమ్మాయిలు అట్లా ఉండరూ అని అనుకోవడం తప్పు అది వాళ్ళకి చేసి మనం చేసి చూపిస్తే కాని అర్థం కాదు అకే
చేస్తున్నావు ఇంకేమున్నది
ఆ చేస్ తు నా పెనీ అది ఇంకా బాగా పేరుకొస్తే అప్పుడు దాని ప్రభావ
ఇప్పుడేగా ఇప్పుడే స్టెప్పేసింది
ఆ- ఇప్పుడే గా స్టెప్ ఏసింది ఇకా ఒక వన్ ఇయర్ ఆగితే తెలుస్తావు దాని ప్రభావం ఏంటి అని మంచిగా జపుకుంటారా ఫెస్టివల్స్
ఆ, జరుకుంట మాది సిక్స్ మంత్స్ నుంచి ఏ ఫెస్టివళ్ళు జేయట్లే.
హ అయ్యయ్ ఆ ఏమన్నన్టే చదువు, ఎగ్జామ్లు అంతేన ఇంగా?
ఆ అ లే లెద్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఎంజేయట్లే.
ఆహ, ఓకే ఓకే.
హు ఒకరోకరు పైకి పోతనే ఉన్నారు.
అచ్చా, ఉమ్ మీక్ ఫ్రెండ్స్లా ఆ నీకు, ఎవరికన్నా బిజినెస్ పెట్టాలన్న ఐడియాలు అట్ అట్లా మీరు క్రియేటడ్గా మాట్లాడుకుంటరా అట్లా కొత్తగా? అవునులే, అది కూడ నిజమే. కానీ కొంతమంది గట్టిగా అనుకుంట్ అయిపొత్తరు.
ముందే అయినప్పుడు జూడాలిగా హ్మ్ ఉమ్.
కోడం వరకేనా ఇంగ?
హ్మ్ ఆ
అవి కూడా మనకే అయిపోతయి అవును. మంచిగ సమ్మర్ ఒచ్చింది చిన్నప్పుడయితే ఎంత బావుండెనో అసలు.
ఒక వన్ ఇయర్ అయితే తెలుస్తది, ఎవరేవరు ఎక్కడెక్కడ ఉంటరో?
ఆ మంచిగ నేనైతే మంచిగ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి మంచిగా అష్ట చెమ్మ ఇవన్ న్ని మంచిగా ఆడుక్ నేదాన్ని చిన్నప్పుడు అసలూ అస అసలు ఎట్ల బతకాలి బతకంటే ఏంటిది? భవిష్యత్ అంటే ఏంటిదో తెలివని ఎజిల్నే
ఉమ్
ఆ బతుకు బావున్టది. అన్నీ తెలిసి ఎట్లా బతక్ కాలో అర్ కొనే టైమ్కి మన బతికే ఆ అ పోయినట్టు అనిపిస్తది.
ఉ హు
అట్లా ఆ అ అదొక్కటి మాత్రం ఎంతో మంది కళ అది, అబ్బా ఎంత బావుండెనో ఆ రోజులు. ఆ రోజులకి ఎల్ళ్ళిపోతే బాగుండు అన్
అప్పట్లో ఏం చెయలేము, చిన్నప్పుడు మంచిగా ఆడుకొని ఎటన్నా తిరిగి ఎటన్నా ప్పుడు ఎన్ని రిస్ట్రిక్షన్సో అపుడు?
ఇంత టెక్నాలజీ లేదు అప్పుడు ఇంత ఫోన్లు వాడకం లేదు తక్కువ అసలు టీవీలే తక్కువ మా అప్పుడయితే
దేవి హు టీవ తక్కువె అన్ని తక్కువనే ఫోన్ తక్కువ కదే
ఆ ఎంత బాగా మంచిగా ఉండేనో మంచి
ఈ పక్కన ఇప్పుడు అన్ ఎంత ఒక్క టెన్ మెంబర్స్ ఫ్రెండ్స్ సరే ఫోన్ ఒకు
ఫోనే ఆ పది మందికి ఫోన్లే ఉంటాయి ఇంగా వేరే ప్రపంచం లేదు వాళ్ళకు ప్రపంచమే ఫోన్ అనుకోని బతుకుతున్నాం ఇ
ఇవ్వడ పోనా నొక్కుతూనే ఉంటాది ఇప్పుడు హాస్టల్లో లో ఉన్నప్పుడు కూడా అందరే మా నదారా న ఫోన్
ఎంత మాట్లాడడం తక్వ కుఆ ఫోన్లు చూడం ఎక్కువ అయిపోయే సరికి కే ఇట్లా అయితున్నాయి్ ఇట్లా ఇప్పుడు ఇన్ని ఘోరాలు ఇవన్నీ దాని వల్లనే
ఇంటర్ వరకు బాగుంది
టెన్త్ వరక అయితే అబ్బా ఎంత ప్రశాంతమైన జీవితమో అది
ఇంటర్ లో కూడా బాగానే ఉండది ఇంటర్ లో కూడా ఫోన్స్
ఫోన్లు లేవు కాని అప్పుడు మనకు చదువు చదువు చదువు బట్టి ఒకటి టులు బట్టి బట్టులు అని అదొక ప్రెజర్ పెట్టేట వాళ్ళు సార్ వాళ్ళు ఇదే క్వశ్చన్ అస్త ఇదే ఆన్సర్ చదవాలి క్వ్చన్ కూడా చదవాలి అన్నట్టు చదివపించేట వాళ్ళు అప్పుడు కానీ పదో తరతి వరక అయితే చాలా మంచి రోజులు అవి మంచిగా సమ్మర్ వచ్చిందంటే మంచిగా మాడి పనులు ముందకాయలు ఎన్ని దిన లో మోజలు అవన్నీ తలుుకుంటే ఇప్పుడు బాధ అయి కానీ ముందుక వెళ్తుంది కదా ఇంకా ఇంత ప్రెజర్ ఉ ఉండకపోతుండే అసలు ఏం ఉండకపోతుండే ఎంత గోల్డెన్ డేస్ అంది అసలు
ఇ స్టార్ట్ అయిపోయిందిక నరకమే గుడు
మ ఇం ఇప్పుడు ఇప్పుడు ఎటు చూసినా మనకి ముందుకెళ్తేనేమో పెళ్ళి అనే గోళ ఎనకకెళ్తేనేమో ఆ అది నెక్స్ట్ ఏంటి అనే పెళ్లి ఎప్పుడు ఏ సంటవ అనే క్వశ్చన్ ఇవి రెండు తప్పచ్చి ఇప్పుడే ఇప్పుడు ఏం క్వశ్చన్లు రావింగ వాటికి ఆన్సర్లు చెప్పడానికి మనకు ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది మన మన బు
మన ఫ్యామిలీ కన్నా పక్కనోళ్ళకే ఎక్కువయ్యిది. కే
ఎన్ని వస్తున్నాయి, వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళు చెప్పడం వరకే అయుతది.
ఇంకేన్ని రోజులు ఉంచుకుంటారు చెయ్యండి తొందరగా ఆ అంటరు.
ఏం అమ్మడు అస్సలే నమ్మడు. ఆ అంతే అందర అంటరు. ఏమన్నా అంటే మంచిగ ఒక్కదానివే మంచిగ చెండ్లుగ నీకే నీక్ లే అంత ఏముంది. రేప్ ఏమన్నా అంటారు గానీ ఎవరికైనా ఉంటది కాకపోతే ఏందంటే బయటికి చెప్పుకోలేవంత ఏయ్
చూస్తారు ఎందులో ప్రేమ చూపియాలనో అందులోనే చూపిస్తారు ప్రతిదానికి ఏం చూపెట్టారు కదా. మా నాన్న చూయిస్తాడు నాకు డబ్బులు
ఆ అవును అక్కడికి వచ్చేసరికి మాత్రం పక్కా ఉండాలంటది మా నాన్న కూడా అంతే అమ్మో ఇంకా సెమిస్టర్ ఎగ్జామ్లు వచ్చినాయి అంటే మన మా నాన్నని అయితే అసలు పడుకొనియ్వకపోతుండే త్రీ కే లేపేది నన్నే లేవకపోతే నీళ్లు కొట్టి మరి లేపి చదువు అందుకే ఒక బ్యాగ్ క్లాగ్ లేకుండా క్లియర్ అన్నీ ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ అయితే మనే అంత క్లియర్ అయ్యే అంత ఇంత కష్టపడి చదివి ఇప్పుడు వచ్చి గిదే పదిహేను వేలు, పదహారు అంటే తీసుకోవడానికి కష్టంగున్నది. కానీ సంవత్సరం రెండు సంవత్సరాలు గట్టిగా కష్టపడితేనే నాకు ముప్పై నలభై వేలు ఆ ఆ మా నాన్న అదే అన్నాడు నువ్వు ఇప్పుడు వ వచ్చేదాని గురించి చూసుకోకు నీకు వచ్చే వాన్ని గురించి మేమే ఇంతొస్తుంది అంతొస్తుందినివంటంటి ఏ బాధ పడాలి చెయ కంటపిస్తే చెయ ఆ
అనుకుంటే చాలా అనంట
మా నాన్న నాకు మోటివేషన్ ఇచ్చింది కొగా నకు చెయ్యాల అనిపిస్తే చెయ్య అ ఆ లేదు ఇక్కడ వరుస్తున్నారు ఓ ఓ
సవ
సవాాల కది ట్ ఏ మ ఏ ఓ అయి నలుగుర ముహతాము
రూమ్మా మీద ఆస్లే
ఆ రూమ్ంట హాస్టల్లో లోనే ఇందులో ఒక రూమ్ వో
అయిపోయింది
ఆ ఓకే ఓకే
చేస్తారా మళ్ళా
ఏ ఉంటే చేసిననాయి ఇంకా ఏయిట్ ఉన్నాయి
ఓకే చెయండి ఇది ఒకక్కట అయితే అయిపోతా ఫూర్ నాతోని
అవునవును పో పో మ తే పోయిరా చెక్కిన అయిపో